వినిపిస్తుందా
హలో
హలో ఆ ఇప్పుడు వినిపిస్తుందా ఇప్పుడు వినిపిస్తుందా
ఆ వినిపిస్తుంది
ఏమి చెయ్యట్లే షాపింగ్కి వెళ్ళాలి
హలో
హలో షాపింగ్ కి వెళ్ళాలి నువ్వు కూడా వె స్తాన్నా షాపింగ్ కి
ఏమి లేదు షాపింగ్ కి వెళ్ళాలి షాపింగ్కి షాపింగ్ చెయాలి షాపింగ్కి వెళ్ళాలి పెళ్లి ఉంది నువ్వు కూడా వెల్తా త అన్నావు వెళ్లావా
నేను వెళ్ళాలి ఇవాల సాయంత్రం
వెళ్ళాలా ఏమేమి తీసుకుంటావు
హలో
ఏం తీసుకుంటావు షాపుకిళ్ళి షాపింగ్ చేసి
ఒక సొక్కా తీసుకుంటా ఒక ఫాంట్
ఆ ఏమిటి ఆ
ప్యాంట్ ఒకటి
ఆహా రెండు కొంటావా. ఒక్క జతేనా.
కాదు రెండు జతలు కొనాలా. నేనూ ఆదివారం నాడూ తిరుపతి వెళ్దామని అనుకుంటున్నా.
ఓ అవునా! ఆ షాపింగ్ చేస్తావా ఈరోజూ.
బట్లు కొ తెల్ల చొక్కా తెల్ల ప్యాంటు కొం
ఆహా రిజర్వేషన్ చేపిచ్చుకున్నావా మర్ రీ
హలో
తిరుపతి తిరుపతి వెళ్తున్నారు కదా రిజర్వేషన్ చేపిచ్చుకున్నావా.
హా రిజర్వేషన్ నేను మా ఫ్రెండు వెళ్ళ్తున్నాం సేమ్
ఇద్దరేనా
నేనూ మా స్నేహితు వెళ్ళ్తున్నాం ఇద్దరం కలిసి.
ఆహా ఇద్దరూ కల్సి ఎల్తారా. ఆహా నేన్
అందుకనీ ఇవాళ వెల్త్ ఎళ్తున్నా సాయంత్రం
అవునా కొత్త షాపింగ్ మాల్స్ ఏమైనా పెట్టారా కొత్తవి లేదంటే ఇంతకు ముందు పాద ష్ షాప్ లోకే వెళ్తున్నావా షాప్
కొత్తయాలంటా అందుకనీ వెళ్తున్నా. ఆడ ఎలా ఉంటదీ ఏందని. బట్లూ ఆడ బాగుంటే ఆడే కొంటాను. రాకపోతే నేను ఎప్ ఇప్పుడు వెళ్ళే షాప్ లోనే కొంటా.
ఊహూ సరే కొత్త షాపింగ్ మాల్ కి కూడా వెళ్ళి చూడు అక్కడ ఎలా ఉన్నాయి ఏంటి అనేది. నాకు కూడా చెప్పు ఒక మాట నేను వెళ్దాం అనుకుంటున్నాను.
అదే ఆడిక్ గూడా కొత్త షాప్కి ఎళ్లి గూడా చూస్ స్తానూ ఆడ బాగుంటే
ఊ సరే
బ్బా పండగ నాడు గూడా
సరే నాక్. నాకు ఫోన్ చేసి చెప్పు మరి సాయంత్రం బాగుంటే నేను కూడా వెళ్తాను. ఆ మా బాబు మా బాబు నేను వెళ్తాము వెళ్ళి చూస్తాం మేము కూడా. మరి బాగుంటే తీసుకుంటాము మా బాబుకి.
హు. అంటారు
నేను వెళ్తా ఈరోజు సాయంత్రం కానీ రేపుగానీ వెళ్ళాలి.
ఆ ఇరోజ సాయంత్రం నింగా రేపు కాని వెళ్ళాలి షాపింగ్కి హలో
ఫంక్షన్ నికి బట్టలు అలాంటివి
అది ఎల్లుండే ఎల్లుండే చిన్న ప్రోగ్రామ్ ఉంది వెళ్ళాలి చిన్న ఏమంటారు పెళ్లి చూపులు ఉన్నాయి ఎల్లుండి కాబట్టి వెళ్ళాలి దానికి బట్టలు తీసుకోవాలి రేపు ఆ శదివారం రోజు వెళ్ళాలి
ఆదివారం ఉదు పెళ్లి చూప
తీ
మ్మ్
ఆ పెళ్లిచూపులు ఉన్నాయి ఈరోజు రేపు షాపింగ్ చేసి కొనాల్సినవన్నీ కొనుక్కోవాలి తర్వాత కొంత వరకు వంట సామాను కూడా కొనాలి ఆ ఇంకా అదే మార్కెట్ కి కూడా వెళ్ళాలి అక్కడికి వెళ్ళి అక్కడ నుంచి మార్ ట్కి వెళ్ళాలి
అంటే మార్కెట్ అంటే ఇప్పుడు కూరగాయలు కొనడానికా
ఆ అవునవును కూరగాయలు వంట దినుసులు అన్ని తీసుకోవాలి
కూరుగాలు ఏమేం కొంటారు మీరు
ఆ కూరగాయలు వచ్చేసి ఇది బీరకాయలు సొర కాయలు ఇవి రెండు కాచి తంగా ఉండాలి ఇంకా క్యారెట్ కచ్చితంగా ఉండాలి మిర్చి కరివేపాకు కొత్తి మీరా ఆ ఇంకా దాంతో పాటుగా
కోడి మాంసం
ఆ నాన్ వెజ్ ఏం లేదు ఆ మాంసం మాంసాహారం ఏమి లేదు మాంసం ఏమి తీసుకోను ఆ ఓన్లీ కూర కూరగాయలు మాత్రమే కూరగాయల భోజనము ఆ కాబట్టి మ్మ్ దోస కాయా సాంబార్ కి కావాలి గాబట్టి
కూరుగాయలు
హా కూరగాయ మేము వెళ్ళే రోజు డైలీ వెళ్ళే దగ్గర బాగానే ఉంటుంది. అక్కడ మార్కెట్ లో ఆ కూరగాయలు ఆ అవును తా జాగానే ఉం ఆ తాజాగానే ఉంటాయి ఒకసారి వెళ్ళి చూడు ఇంకా రకరకాల కొత్త కొత్తవి కూడా తెస్తూ ఉంటారు. అక్కడ రోజు కొత్త కొత్త కూరగాయలు వస్తూనే ఉంటాయి పొలాల నుంచి గాబట్ టి ఆ తాజా తాజాగా బాగుంటాయి నేను అందుకే అక్కడికే ఎక్కువగా వెళ్తా తూ ఉంటాను
ఆ రేట్లు ఎక్కువ ఏం చెప్ప పరు కదా అంటే కరెక్ట్
ఆ రేట్లు ఆ అవును ఏమీ అ అంత ఎక్కువే ఉండవు లే రేట్లు తక్కువగానే ఉంటాయి తీసుకోవచ్చు ఏమైనా తగ్గిచ్చి ఇవ్వమన్నా ఒకవేళ ఎక్కువగా ఉన్నా తగ్గించి ఆ
మీరు ఒకరు మీరు ఒక్కరే వెళ్తారా లేపోతే మీ బాబు బాబు మీరు వెళ్తారా
మా బాబు టైంకి సమయానికి వస్తే ఇద్దరం వెళ్తాము ఒకవేళ వాడు సమయానికి రాకపోతే లేట్ అవుద్దేమో అన్నట్లుగా నేనే వెళ్తాను వెళ్ళి తీసుకొస్తాను
ఆహా ఎంత దూరం ఉంటది మీ నుంచి ఇవి మార్కెట్
ఆ ఒక కిలోమీటర్ మాత్రమే
అంటే వేరే ఊరు వెళ్ళాలా
ఆ ఇక్కడ దగ్గర్నే
ఊహు అంటే బాన్ వన్ కిల ఒక కాలక్ లేపోతే వెళ్ళాలి
ఆ నాకు బండి ఉంది నాది ఆ చిన్న బండి ఉంది అది వేసుకొని వెళ్తా నేను
ఊహు
వెళ్ళి కొనుక్కొని వస్తాను ఆ అది చార్జింగ్ నాది చార్జి చార్జింగ్ బండి
చార్జింగ్ బండి ఆహా
ఆనాది చార్జింగ్ బండి ఇంకా బండి వేసుకొని వెళ్లి వస్తాను ఆ వాడు ఉంటే వాడిని తీసుకునీ వెళ్తాను లేదంటే ఒక్కదాన్నే వెళ్తాను అవును నువ్వు షాపింగ్ ఆ ఎప్పుడు వెళ్తావు
షాపింగ్ ఇవ్వాలా సాయంత్రం వెళ్ళాలా అమ్మతో కలిసి వె
త బా ఊహు అవునా హా ఇద్దరు కలిసి కొంటారా ఏ కలర్ తీసుకోవాలి అనుకుంటున్నావు ఏ కలర్ తీసుకోవాలి అనుకుంటున్నా తెల్ల కలర్ రా ఇంకా ప్యాన్ ట్ ఏ కలర్ లో ఉంటే బాగుంటుందని
ఫ్యాంటా ఆ అది కూడా వైటే ఆ ఫ్యాంట్ కాదు ఆ ఇది పంచా తీసుకున్నామని
ఓ పంచ తీసుకుంటావా అవును బాగుంటుంది తెలుపు కలర్ పంచ
కదా ఆడా ఎక్కువ అందరూ పంచలే ఏస్తారు అందుకునే
అవును నీకా ఆలోచన మనీయ ఆలోచన మంచిది మంచి ఆలోచనే వచ్చింది అలానే తీసుకొని ఆ వెళ్ళాను నేను ఇంతకు ముందు త్రీ ఇయ ఆ మూడు సంవత్సరాలు వెళ్ళొచ్చాను నేను మా కుటుంబంతో కలిసి వెళ్ళాను
అవునా ఎన్ని రోజులు
అన్ మూడు రోజులు ఉన్నాం అక్కడ మూడు రోజులు ఉండి దర్శనం చేసుకొని వచ్చేసాము
అవునా మూడు ఇంకా ఆడ తిరుపతిలో చాలా ఉన్నాయి కదా చూసే ప్లేసులు
ఆ చూడవలసినవి చాలానే ఉన్నవి ఆ అన్నీ చూసాము ఆ అసలు
బాగుంటాయి ఆడ ఏ ప్రదేశమైనా చాలా ప్రదేశాలు ఉన్నాయి చూడడానికి
ను
ఆ ఉమ్ పోయిన సంవత్సరం ఆడే సదువు కున్నా
ఆహా
సంవత్సరం
ఆ
బాగుండేది ఆడ
అవును బానే ఉంటుంది నేను మూడు సంవత్సరాలు వెళ్ళాను కదా కాబట్టి తెలుసు
అదే ఆడ ఏమన్నా పని చేసారా
ఆ ఏంట్ అది నేనా పని ఏం చేయలేదు మాముూలుగా చు చూడడానికి వెళ్ళాము ఇక్కడ ఇంటి దగ్గర నుంచి వెళ్ళొచ్చాము మూడు సంవత్సరాలు
చూడ చూడ్
ఆ
డానికి ఏం ఉ అంటే దర్శనానికి వెళ్ళారా
చూసే వద్ దాము ఆ దర్శనానికి వెళ్ళి వద్దాము అని వెళ్ళిొచ్చామా
అప్పుడ్ మేము ఎర వత కుడుబ హలో
హలో